హలో ఏం చేస్తాన్నావు ఉమ్ బాగున్నావ్ మీరు బాగున్నారా
బ అ ఏం చేస్తున్నావు
ఇ ఇల్లు క్లీన్ చేసికి సరిపోయింది అమ్మా ఏం చేతావు పండగ పండగ ఈ రోజు మంచాలనీ పికి ఆ ఏసి అవి అవి తెప్ క్లీన్ చేసి రగలు వేసి అవే అవే క్లీన్ చేసేది సరిపోంది
అయిపోయింద పన్నంత
సామాన్ రెండు తొమిటిమి ఆ బొమ్మలు గిమ్మలు అని రెండు గడిగేసి మన పడుగ వరకు అయిపోతనే ఉంటుంది హ
పనికి పోలే
పోవాల ఐదు గంటలకి అ
సలవు సలవుచ్చినారా పండగకి
రెండురోజులు ఇచ్చినారు
మా నాన్న కు
మీ నయనకి ఇయ్యారు యాడ మీ నయనాకు పనికి పోతే లెక్క లేకుంటే పని చేస్తారు
నీకు ఇస్తారా
హ
చెప్పినావా మేడంకి సెలవు కావాలని
ఆ చెప్పిన
ఏం అనింది
ఏమమ్మఊ అనలే అనలే వాళ్ళకు ఇంట్లో చుట్టాలు వచ్చినరూ నేం చెప్తారు నాకైతే కావాల నా పండగకి ఊరుకి ఇవ్వాల అని చెప్పినను
ప్రదీప్కి రేపుందంట కదా
ఆ ఆ
రేపు ఉందంట మళ్ళా శుక్రవారం గురువారం శుక్రవారం
ఆ
న్యాది
రేపు పోయి మధ్యాహ్నం పండగ రొజు వత్తడా
రేపు మధ్యాహ్నం పోయి మళ్ళా రాత్రికి వచ్చేస్తాడు ఒంటిగంటాకి
ఆ
ఎందో టీమ్ లీడర్ కై వచ్చినారంటే ఇప్పుడు
ఓ
చెప్పా మధ్యాహ్నం ఫోన్ చేసి
ఆ
ఈ డ్రెస్ కాదు ఇప్పుడు
ఆ
వేరేడ్రస్ ఇస్తారు గా వల్లే
వొన్
టీమ్ లీడర్గా చేసినారు అని చెప్పా
ఉహో మే మధ్యాహ్నం జుత్తివా వాడు ఎందో కవర్లో ఎత్తుకొని పొతాండే ఆ ఆ
కంటిన్యూగ పొతే ద్యాన్ అట్లన్న బాగా ఇత్తారు ఆ మానేస్త అంటే మళ్ళీ ఫస్ట్ కీ వేస్తారు
ఇప్పుడు పోతున్నాడు కదా అప్పుడు బాగలేక అంటే ముందు సంవత్సరం పోలే వును అ
ఇట్లే కంటిన్యూ గా బాగపోతే ఇంకా బాగా పెద్ద దాన్లోకేస్తారు
ఓహో
డిగ్రీ ది వచ్చిందా సర్టిఫి క్రికెటా
యడ వచ్చింది రెండు రెండు సార్లు ఎగ్జామ్ పెట్టింది మళ్ళా ఈసారి డబ్బులు కట్టమన్నారు కట్టాలి ఇంకా రేపు నెల వచ్చే నెల ఎంత
మా నాన్న ఏం చేస్తాన్నాడు
ఒవర్ డ్యూటీ చేసి బాగ ఫ్యాన్ వేసుకోనీ తిని ముద్దా ముద్దా చెట్ని తిని పడుకున్నాడు
పనుకున్న పకులబ్ సగం రోజు పడుకోడు
సగంలో పడుకోడు తిరుగుతంటాడు ఇప్పుడు పనుకుంటాడు
ఒంటి గంట నుంచి ఐదు వరకు
అ అహు నాలుగు గంటట్లొ ఐదు గంటల సేపుఅయితా
నిన్ను ఇడిసీ పెట్టి ఎట్లా ఆడుతాడ ఒక్కటే సారి
ఆ
అ మళ్ళా వచ్చేది ఎట్లా నువ్వు
అట్లే వస్తే వాడి పని అయిపోతాను ఇట్లే వాడ ఇద్దరు వాచమాన్లు ఉంటే ఈడ్చి పెడతాడు లేదంటే నడుచుకుంటాను అన్నం తీసుకొని వచ్చేపోతాడు తీసుకొని పోతాడు
ఎప్పుడు పోతున్నారు పండకి
అయ్యో పండకు ఆ మా ఊర్లో శుక్రవారం అంటున్నారు ఇక్కడంతా గురువారం అంటున్నారు ఏడబ్బా ఊర్లో ఏందో ఇళ్ళు
ఏమట్లా శుక్రవారము
ఇంద అమావస్య అంటా అమావస్య బాలేదని అన్నారని ఏం చేస్తారో చూడాలా
వాస ఆరున్నర ఏడుకల్ల్లో వెళ్ళిపోతుంది ఆ రోజు
న ఎల్లిపోతే ఇంకేం మల్ళ శుక్రవారం శుక్రవారం ఏ
ఆదివారం వరకు ఉండలి పోతే మళ్ళ
యాడుంటం అమ్మ ఆదివారం వరకు పనిలే పాటలే
హ్మ్
వాళ్ళకీ సెలవులు ఇచ్చింది వాళ్లకేం పర్వాలేదు శుక్రవారం వరకు ఉండి రావచ్చు సోమవారం రోటలు వాచ్చ నాలుగు రోజులు ఎంతిస్తారు వచ్చినరోజు ఇస్తారు నాలుగు రోజులు
మస్ రెండూ రోజులీచ్చ
ఆ నాకు రెండు రోలు ఒకవేళ ఒక రోజు చేసిపోతే సాయంత్రం కాక మరుసటి రోజు రాత్రిక తెల్లారుదని రా అంటారు
ఈ మధ్యం లీవ్ పెట్టలే కదా ధన్వా
లీవ పెట్టుకుంటే జన్నాలంట నాలుగు తార ఈడు వళ్ళ ఉప్పురత్త ఎర కొట్టినడకోవాలంటే అప్పుడు ఈ నెలలోనే శ్రీరామనవమ ఇప్పుడు పోల్ మళ్ళా ఇ ఇదే బడివి కట్టుకోవాల అంటే ఇప్పుడు దాంట్లోనే పోవల ఇయె ఎన్ని లేనితారుమ్మా ఉ
ఓడి బియ్యం కటుకునికేమి ఓడి బియ్యం కటుకునిక అజ పోయ ఆ రోజు వెలిపోతా
ఉ ఓ రోజు పోయి ఓ రోజు ఎట్ల వస్తావు ఆదివారంము ఓ రోజు నిద్ర చేసి పద్ద్దన్న కట్టుకొని మళ్ళీ ఊరి ఈ ఊరికి మధ్యానడపల్లి వాళ్ళంటే ఆడి పోయి మళ్ళీ ఆటి నుంచి ఎట్లా దక్కొస్తావా ఏదో దిక్కుదేళ్ల
అందుకు తేరుగు గుడ పోలేదా సెలవీరని
చేరుకోవాలె ఎక్కడ ఉ ఎడలు ఎడలు పోతాంటే ఎండల అయినా చూసి చూసి ఇప్పుడు చాలా అయిపోయింది
ఇండ్లు ఎట్ల కడిగితివి కొడుతీవ
ఆ అంతే నీలే ఇంగా ఏడ వస్తారు ఇ తది వేలు అంటే ఇరవై ముప్పై వేలు కాళ్ళ ఉ
అదే అక్క మన సొంతము అయితే పూసుకొచ్చు
ఆ బాగిగిండ్లకు యాడ పెట్టుకుంటావూ ఖర్చులు సామాన్లు దింపడమా నీళ్ళలు కొట్టడమా అక్కడిగా పెట్టుకోవడం అంతే
పాప ఏం చేస్తాంది
పాప ఏం చేస్తుంది ఫ్రిడ్జ్ తీసేది తీసేది ద్రాచి పెకోని తినేది మళ్ళా అక్కడ పోయేది ఇక్కడ పోయేది ఎన్నన్నా కాల అనేది తినే అన్నం అయితే తిందో ఇ అన్న కాాల ఇంటివన్న
అన్నం తిందా
అన్నం అయితే ఒద్దు రోంత సాల్ రోంత్ సాల్
కేడుపే
రోంత్ సాల్ అంటుంది మామూలుగా ఎందన్న తినేదైతే అది కావాల అంగోటి కావల ఎందన్నా కావాల ఎందన్న కాళ కుర్కురు కావాల లేసు కావాల అంటుంది ద్రాక్ష కాల కాలందరి కాయ్ కాల ఉ
ముద్ద బాగ తింటుంది అంట కదా
ఈ పొద్దు ముద్దా చట్నీ నే ఓరకంగా పది పిడుసాల తినింటది చిన్న చిన్న వి
మాటింటుందా బాగ
ఉ ఇంటుంది మ
ఉ
స
మీ ఎనక పడదు మీ ఎనక
ఏంటి కూడాదమ్మా నేనుత్తా వెళ్లాసుకుంటుంది మళ్ళా ఆడటుకొతుంది ఆడ చాక్లెట్ కావాల ఫ్రిడ్జ్ దితుంది ఐస్ క్రీమ్ కావాలంటుంది ఈడ బాగు దీడ ఉంటానుంటుంది
మీ సార్ ఏమండ
ఏంటికాని ఆ యాప పూజలో ఉంటాడు పోయి ఎట్లా ఇట్ల చేపు ఉండడంలోనే మళ్ళ మీ నాయన వచ్చేస్తాడు చూకని ఉ
ఇప్పుడు ఏం చేస్తాంది పనుకుందా
ఆ పడుకుంది అక్కడే అడ ఎగురుతాంది
ఇప్పుడు సెల్ చూడదా గద
చెల్ చూడుదు చూడు పళ్ళ పోగులు
అన్నం అన్నం తినకోకుంటే ఇంగా
ఆ
అన్నం తింకునుంటే ఉంటే ఇంకా ఆకలి కాద
అందుకే ఇంకా ఏమన్నా ఉందా చెక్కిలాలు ఉన్నాయా నిప్పట్లు ఉన్నాయా అవున్నాయా ఇవి ఉన్నాయా అంటుంది అ ఉ
ఈరోజు అహమద్ మధ్యాహ్నం చేసిన్న ప్రదీప్ కి
ఆ
మళ్ళా వారం ఏ డ్యూటీనో ఊరికిపోతాడు కదా
మంగవారం మధ్యాహ్నం అయితే రావచ్చు సోమవారం పద్దన్నే వచ్చిన పాచ్చు ఇంగా పద్దన్నే అంటే తెల్లారుదన ఆదివారం రాత్రి ఇక్కరాలా లేదంటే మళ్ళా ఇంగో రోజులు లీవ్ వేత్తడు ఏం చెత్తడో
నాలుక్కే ఉండాలి కదా
ఉ ఊరిలోంచాడ వచ్చ క వచ్చిందయాలకాడ
ఉ ఒకవేళ ఐదు, ఆరు తన్న అయితే
ఆ ఓ
పాచ్
పాచ్ జాగ్రత్త ఇంగా బట్టలు తీసుకోవాలనే వాళ్ళ అవ్వ ఏపల్లకిచ్చింది
చిందే
ఇచ్చింది అట్లే ఉంది ఐదు వందలు అయిపోసినాము ఇంగ ఐదు వందలు ఉంది ఏ ఇంగ అడగల బ్బా ఇవ్వళ్ళ
తెలిదేమో
ఏమో చూద్దాం తెలికున్న ఊరి పోత బట్టలు తెచ్చుకున్నవు అనరు వాళ్లు ఉ
సరేలేమా ఉంటా